హలో హలో గారు హా లక్ష్మీ చైతన్య గారు
చెప్పండి ఎలా ఉన్నారు?
మ్ నేను బోన్నానండి ప్పుడు మనం తిప్పు ఫుడ్ కి సంబంధించిన కాన్వర్సేషన్ నడుపుదామా?
అ
ఓకే
ఇ ఐయాం రా యు ఆర్ సీతా హాయ్ సీత చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాం ఎలా ఉన్నావు
హాయ్ చైతన్య నేన్ బాఉన్నాను నువ్వెలా ఉన్నావు
నేను కూడా బాగానే ఉన్నాను ఈ మధ్య చాలా బిజీగా ఉన్నావు కాలేజ్ పనులు ప్రాజెక్ట్లు ఎగ్జామ్స్ ట్రైనింగ్ అని వాళ్ళేదో అసెస్మెంట్ ఇలాగే ప్రిపరేషన్ వల్ల చాలా లా బిజీగా ఉన్నట్టు అనిపిస్తుంది
అదే పరిస్థితి నా కూడా ఉంది కొంచెం రిలాక్స్ అవ్వాలన్పిస్తుంది అదే నేను కూడా అనుకుంటున్నాను అందుకే ఈ వీకెండ్ ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను మనం కలిసి వెళ్దామా?
ఆం పర్ఫెక్ట్ గా ఏం అనుకోలేదు దగ్గర్లో ఉన్న బీచ్ కిీ ఏదైనా వెళ్దాం లేకుంటే టెంపుల్ కి ఏదైనా కూడా ఓకే
బీచ్ అంటే నాకు చాలా ఇష్టం సముద్రం దగ్గర కూర్చోవడం చాలా రిలాక్స్గా ఉంటుంది కదా అవును అవునుకు బీచ్ అ అలా అక్క మ దరుతుంది బాగా ఎ
పీస్ఫుల్ గా ఉంటది
నిజమే ట్రిప్ అంటే కొత్త ప్రదేశం చూడ్డం కొత్త ఫుడ్ తినటం మనం ఎప్పుయాలప్పుడు ఉదయం త్వరగానే వెళ్తే బాగుంటుంది
ఉదయం ఆరు గంటల కలా బయల్దేర్దామా
అవును అప్పుడైతే ట్రాఫిక్ కొంచం తక్కువగా ఉంటుంది మ బ లో వెా లే బ లోా బైక్ లో వెళ్తే చాలా బాగుంటుంది
బట్ కానీ మన దగ్గర బైక్ లేదు కదా బైక్ లో వెళ్తే ప్రయాణం మరింత ఫన్ గా ఉంటుంది
మ బైక్ ఎవరినైనా పిలుచుకని పోదాం బైక్ ఎవరైనా అడిగి వచ్చిన వాళ్ళ దగ్గర పిలుచుకొని వెళ్దాం
ఎలా పిలుచుకెళ్ళడమ్మావి నాకు బైక్ రైడ్ చేయడం కూడా రాదే
ట్రై చేసే వాళ్ళని అడిగి పిలుచు చూద్దాం వాళ్ళ కూడా వస్తారేమో అడిగి ఒప్పించి పిలుచుకొని వెళ్దాం
అవునా ఓకే మరి ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించాలి
ఒపియాని ఎలాగ అలాగ క నువే చెప్పు ఏమని చెప్పాలి అ వెళ్తున్నామని చెప్పు ఒక బీచ్కి
సరే మనం ఎవరెవరు వెళ్దాం
నవ్వు న నేను మీ ఫ్రెండ్స్ ఎవరైనా లేదా మా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తుినా కూడా ఓకే
అవునా మేము కూడా ట్రై చేస్తాం మా ఫ్రెండ్స్ అందరినీ అడిగి ఎవరైనా వస్తారేమో వీలుందేమో
ఆ నువ్వు అడుగు నేను అడుగు తాను మంచిగా వెళ్ళి బీచ్కె వెళ్ళి వద్దాం అలానే అక్కడ ఫొటోస్ కూడా తీసుకున్నా
ఆ ఓకే
నీకు ఫోటోలు తీయడం బాగా వచ్చా
నాకు మరీ అంతగాేం రాదు
అ
బతుకనే ఐ ట్రై
ఒక హెచ్డి కెమెరా అనేది ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఫొటోస్ బాగా వస్తాయి
అవునా
డౌన్లోడ్ చేసి పెట్టుకో మంచిగా ఫొటోస్ తీయచ్చు ప్లే స్టోర్కివి హెచ్ డి కెమెరాని కొట్టావంటే నీకు హెచ్ డికే మేరా డౌన్లోడ్ అయిపోతుంది
ఆ అవునా సర్లే ఈ ఈ విషయం తెలియక చాలా రోజులు మంచిగా ఫొటోస్ రాలేదని చాలా బాధపడ్డా
కెమెరాని కొట్టి డౌన్లోడ్ చేసుకో ఫోటోస్ ని మరింత క్లారిటీ ఇగా ఒ ఇప్పుడు నువ్వు చెప్పావు కదా సో అలాగే చేస్తా చేయి చేసి దాన్ తర్వాత ఫోటోస్ ఎలా గోచ్చ్ చెయ నా చెప్ కాలి కడుపుతో వెళితే ప్రయాణం బాగోదు కాబట్టి ఏమైన్నా తినేసే ఎల్దాం ఒకే దగ్గర్లో ఒక మంచి చీకేన్ సెంటర్ ఉంది. అక్కడ తినేసి వెల్లండి హు ఒకే అంటే అంటే ఆల్రెడీ ఎప్పుడైనా తిన్నావా నువ్వు ఆ తిన్నాను ఆల్రెడీ చాలా సార్ లే బాగుంటుందా చాలా బాగుంటది అక్కడ దోశ వడ ఉప్మా అన్ని బాగుంటాయి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి ఓకే నాకు దోశ చాలా ఇష్టం త్తం బాగుంటుందా దోశ బాగుంది నీ కూడ దోశ అంటే ఇష్టమా దోశ చాలా ఫేమస్ ఇంకా మసాలా దోశ అంటే ఇంకా చాలా చాలా చాలా ఫేమస్ నాకు చాలా ఇష్టం అదే తిన్నాంలే
ఇ
ఇది పెట్టుకో ఓకే వన్ మినిటి వెయిట్ హర్షితా ఒకే చేతూ
ఇప్పుడు
ఇప్పుడు నీది నీకి నాది నాకి వినిపిస్తాంది
ఆ బ్రేక్ఫాస్ట్ తర్వాత కాఫీ తాగేసి బయలుదెరదాం
ఓకే కే కాఫి తాగుతావ నువ్వు ఫిల్టర్ కాఫీ బెల్లం కాఫీ ఎప్పుడైనా తాగావా బె ఎల్లం కాఫీ నువ్వు ఇలా చేస్తారు అ బెల్లం కాఫీ చెప్ తవా
సేమ్ మన కాఫీలాగే బట్
ఓకెకాఫీ లో వెరైటీ వెరైటీస్ ఉంటాయి నువ్వే కాఫీని ప్రిఫర్ చే పిస్తావ్ ఫీల్టర్ కాఫీ అంటే అది ఎలా ఫిల్టర్ కాఫీ అంటే ఏమంటే అది ఒక గ్రాగ్ ఎక్కుంటుంది ఆ రాగిలో కాఫీ వేసి ఇస్తారు ఆ రాగిలో కాఫీ వేసామంటే రాగికి హీట్ని ఎక్కువ అబ్జర్బ్్ చేసుకోలేదు సో కాఫీ అనేది వేడిగానే ఉంటుంది ఆ వేడిగా ఉన్న కాఫీని యొక్క వేడితను పోడానికి ఇంకొక చిన్న బౌ లో వాటర్ వేసిస్తారు
ట్రిప్ కి వెళ్తే మనసు కూడా చాలా ఫ్రెష్గా ఉంటంది
ఉ మనస్సు చాలా ప్రశాంత్ ధంగా ఉంటుంది
అక్కడి పచ్చని చెట్లు వాతావరణం అన్ని ప్రకృతి అందాన్ని చూడటం వల్ల చాలా హ్యాపీగా అనిపిస్తుంది
అవును స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది నేను నేను చె నేను స్టార్ట్ చేశాను ఓకే చూడు సముద్రం ఎంత బాగుందో
వావ్ ఎంత అందంగా ఉంది అవును ఆ శబ్దం వినబడడం చాలా రిలాక్సింగ్ గా ఉంది ఇక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది
రా రా ర బీచ్ లో పోదాం రా అలో లొపల్ పొదామ్ రా నడ్ ఫొటోస్ తీసుకుందామా బాగుంటుంది
ఆహ బాగుంటది బట్ కానీ ఇప్పుడు మనల్ని ఎవరు తీస్తారు ఫొటోస్
కుందాం సెకండ్స్ పెట్టి హ హ్యాండ్ ఇలా పెట్టు పైకి కి హాట్ సింబల్ పెట్టు నెక్స్ట్ ఫోస్ నువ్వు చెప్పు నెక్స్ట్ సరే ఇప్పుడు ఒక వీడియో తీసుకుందాం చేతులు పట్టుకొని బీచ్ లేకి నడుచుకుంటూ వెళ్ళేది ఉ నెక్స్ట్ నెక్స్ట్ వాటర్ తో ఆడుకోవడం కూడా తిస్
ఆ తీసుకుందాం ఇవన్నీ నువ్ మంచిగా ఇన్షాట్ లో గాని క్యాప్ క్యాట్ లో గాని బాగా ఎడిట్ చేసి పెట్టు మంచి మెమరీస్ గా బాగా ఉంటాయి
ఇంకా చాల్లే ఇంకా కాసేపట్లో ఉంటే అయిపోతుంది మళ్ళా మళ్ళా సరే చైతన్య అయితే మరి ఇంకొక కాల్లో మాట్లాడుకుందాం మనం బాయ్